హలో
హలో
బావున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ ఏమ్ చేస్తున్నారు
లే అట్టి ఉత్తిదే గాలికి తిరుగుతాను
ఆ మా బామర్ది కి అట్టినే చేసి సార్ మనీ ఫీల్ కాకండి కట్నే నవ్వుతా అంటారు అది తాగని ఇస్తాంటారు మీర ఏమనుకోకండి
నీ బామారుదులు ఉన్నారా మీ పాక్కనా
ఆ ఉన్నారండి మీరు ఫీల్ అవుతారేమ్మో అని చెప్తున్నా మీరు బాధపడతారేమ్మో అని చెప్తున్నా ముందే
ఆ
ఇకండి
మీ బామ్మర్ది ఏం చేస్తాడండి
మా బామర్ది చాలా మంచోడండి అసలుకు తన
మంచోడా చెడ్డోడా అని అడగలేదండి ఏం చేస్త ఉత్తదిగానే అడిగిన మంచోడా చెడ్డోడా అని అడగట్
చెప్పేది వినండి తన్ తన గురించి మీరు అడిగారు. తన గురించి నేను పూర్తిగా చెప్పాలగాండి
హు
మా బామర్ది చిన్న వయసు నుంచే చాలా కష్టపడుతాడండి. అన్నం తినకుండా కష్టపడడు అంతేనండి మా బామర్ది ఇప్పుడు పదకొండో తరగతి చదివినండి ఎగ్జామ్. ఇంటర్ పరీక్షలు రాసి పాస్ అయ్యిండు
ఉ.
నోరు ఉంది గదాన్ని అవు ఎగ్జామ్ అనొచ్చు కదండీ
ఆ అన్నం తిని అంటే మీరు గడ్డి గిడ్డి ఇట్లా తిని దాని మిందనే డౌట్ వచ్చింది బైడింగ్ ఇట తింటాడా మరి అన్నం తిన అంట కష్టపడతానంటే నేను వద్ధాన
గడ్డి ఏం తినలేదండి బామ్మర్ది పదకొండో తేదీ ఎగ్జామ్ రాసి పాస్ అయిం
మా బజార్ కిటా అన్నం తిని మీ బామ్మర్ది
మా బామ్మర్ది
నేనేం అంటున్నానండి
అర్ధం కావట్లేదండి.
ఆ.
ఆ
అది పోయిం చదుగుతా అందు అంటానా.
పదకొండు తరగతి.
అవుకుటాటా.
ఆ.
అ.
మీరేం చదుతారంండి.
మేము పసకొండ అయిపోయి పన్నెండులోకి వచ్చినామ అండి.
అవునా. మా చిన్నబాబ మధ మా బా మధ కలిసి ఒక వ్యాప. వ్యాపారం పెట్టినండి పూల వ్యాపారం అని పెట్టి. ఒక్క మూడు వందల కోట్లు ఏమో తెచ్చిందండి.
ముందు వచ్చ అండి
మూడు వందలు ఐదు వందలు తెచ్చదండి
ఐ వచ్చి అంటడి ఇక్కడ రాసిన పదాలకు పైన రికార్డు చేసిన పదాలకు సంబంధం లేదు ఐదువందల తెచ్చిలా అండి. అని ఉన్నది
చరట నంకె
అంటే మూడు వందలు ఐదు వందలు రెండు వందలు తెచ్చరా అండి
ఆ తెచ్చిలా అంటే వే వేరు సంఘాలు ఉంటా అంత కదా పోలల్లో కూడా
అంటే ఒక కోడి ఒక ఒక కోడి మూడు వందలు ఒక కోడి ఐదు వందలు ఒక కోడి రెండు వందలు పెట్టి రెండు వందలు తెచ్చరా సంఘాలు అట్లా అంటే ఐదు మూడు ఎనిమిది రెండు తమి అంద కోలుచ్చ ఇక్కడ వేరే విధంగా ఉంది వాయిస్ రికార్డ్ లో వేరే విధంగా ఉంది తొమ్మిదివందల కోళ్లు తెచ్చింలు కిరాణ
ఆ అవునండి తెచ్చిదండి వాళ్ళు ఇప్పుడు చనా ఇప్పుడు కోట్లల్లో వ్యాపారం చేస్తారండి.
సాయిబ
అవునా అండి అవునా లెక్కల బాగా వస్తున్నాయి
ఆ కాదండి తొమ్మిది వందల కోళ్ళకి కోట్ల వ్యాపార కోట్ల కోట్లలో వస్తానయ పైసలు
అంటే వాటికి అవి చాలా విలువైన కోళ్ళండి అవి బంగారు గుడ్లు పెడతాయిక్కండి ఆ అవునండి
ఆ
అంటే బంగారం అంటే నిజం బంగారం కాదండి బంగారు కళ్ళలో బంగారు రంగులో కుట్లు పెడతాయటండి.
బంగ అంటే తిన్నరా ఆమ్లెట్లు వేసుకుంటా పని చేయవా అండి అవి
ఆమ్లెట్లు కంటే ఎక్కువ పని చేసాయటండి అవి
అ తెచ్చుకోపోయూరు మీరు మీకు అప్పుడప్పుడు రోగం వస్తుంది తెచ్చుకొ ఇంంట మంచిగా సెట్ అవుతుంది కద మీకు
మా ఆయన కొం పెట్టాలండి నాకంత ఎక్కువ మా ఆయన కుుట్టదు
ఆయన ఆమ్లెట్లు తింటాడు ఆట నువ్వవుైతే ఉడకబెట్టుకని తింటావాడుగా
ఏంటి ఏంటండి
మీ ఆయన ఆమ్లట్ తింటాడట నువ్వు ఉడకెట్టుకొని తింటవాట గా అంటాన్న
ఆ మరి ఆమ్లెట్లే కదా మీరు ఇప్పుడు వేసుకోన్నని అందుకనే మెంట్ తెంచి ఆయనకి
అన్నం వండుతప్పుడు నాలుగు తరాజ్ తెల్లరు నాలుగు అట్లా ఉడకబెడతా ఆటగా
అవునండి
అ
ఇంక ఏం ఏస్తారాండి మీ అమ్మ నాన్న అందరూ
బుక్కలేంటారంండి
ఆ ఊళ్ళ నాలుగు వందల యాభై రూపాయల కిలో అమ్తాండి మా బామది మీకు కావాలా అండి
హుం కావాలే రేపు ఆదివారం కదా ఒకటి కోసుకోవాలే మరి తక్కువకేమన్న ఇస్తారా మరి రావాలన్నా మీ ఊరుకు
మా బామర్ది నాగదండి ఇంకా కానీ మా బమర్ది నేన అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మీరు అడుగుతారు కాబట్టి నాలుగు వందలు ఇరవైకిైనా ఇస్తారంండి
దూపర తక్కువా
అది కూడా ఇనా అంటే ఇంత మీ మామే కాబట్టి ఇత్తడండి బస్ ల్లయి
బామర్దినే అడుగుతే ఇంకా కొంచెం తక్కువ కి ఇత్తడు కాబట్టి
మీరు బాగ్ ఎక్కువ మాట్లాడుత్ స్తారండి మా మామ ది మస్తు మంచోడు మా బామ్మది గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడతారంండి అసలు కు
తెలుసుగాబటిే మాట్లా
ఏం తెలుసు అండి మీకు అసలు కి ఏం తెలుస్ ఏం మాట్లాడతారండి మా బామ్మర్ది గురించి ఆళ్ళ మాట్లాడుకునిన్ తెలిసి కూడా అలా మాట్లాడతారెండడిను మొత్తం
హాం
ఆ
తెలిసిగా మాట్లాడతాం లేండి
మా బామ్మర్ది వాళ్ళ అమ్మ ట్ ఇక్కడనే ఉందండి తను చెప్తే తను చాలా బాధపడుతది ఎందుకంటే మీరు అలా మాట్లాడుతున్నారు మొత్తం మా బామరిది కూడా ఇక్కడనే ఉన్నాడు నా కొడుకుని ఎత్తుకొని పండుకున్న వన్నీ ఎత్తుకొని మరీ ఆడిస్తాను పండుకున్న వాడు లేప్తానండి అసలు కు తప్పు కదండి
ఇది రామజకి మోమాటం బాగా ఎక్కువన్నడుతుందండి
ఏ
మీ బామర్ది కి మొహమాటం ఎక్కువ కొనన్నటుంగా
ఎందుకండి
పని చెప్తే ఆలోచిస్తా అంటాడు చేయాలన్నా వద్దా అని వచ్చే వచ్చి ఆలోచిస్తా అంటాడు ఎవర పని చెప్పినా చేయకుంటడాంటాడు
అవునా మీకు ఏ విష్ జనవరిలో వేసిందండి ఆ
అంతేంది నేను నా దగ్గరకు వచ్చిండు ఎవలో పంది బండి కావాలని అడిగిందట అక్కడదో వాళ్ళ గొడువ ఉన్నదట గొడవను గురించి పోతా అనంటే హ్మ్మ్ ఆడు బంగ అంటే ఓ అక్కనే డైరెక్ట్ లేదు అని చెప్పక ఇక్కడికి వచ్చి అన్న బండి తవా ఆగిరి పో అలాగే ఆ వాడు గొడవ పోతాండట బండి కావాలట ఇ అంటాడు అని దాని వాకి డైరెక్ట్ చెప్తే వేరు కదా
అవునా మా బామ్మారిది ఎవరి దగ్గర మాట పొడ పోగొట్టుకునే తత్వం కాదు అందరి దగ్గర మాట నిలబట్టుకునే తత్వం తనది
ఆ మాట అనకు అంటానా
ఆ మా మీ బామర్ది అయితే ఓ పనిండదు పాటుండదు ఊగా ఆ సేల్లు పట్టుకుంటాడు అందరినీ అది ఎత్తా ఉంటాడు అసలు మీ బామ్మారిది అసలు బామ్మార్ది ఎ ఎట్టందో ఏం కథనో వానికి ఏ పనిలేదు పాటలేదు.
మా బామ్మారిదికి మా మా బామ్మారిదికు మా బామ్మారిదికి ఫుల్లు డబ్బులు ఉన్నాయి ఓ ఆ అక్కడక్కడక్కడ అక్కడక్కడ భూమి జాగాలు కూడా ఉన్నాయి వాడికి ఏం పని చేయాల్సిన అవసరం ఏ లేదు. నాలెక్కనే ఫోన్ పట్టుకుని తిరుగుతాండు
మీకు ముచ్చట చెప్పాలా ఎంత పెద్ద గుట్టనా కూర్సొని తింటే తరగద
వాడిదో చానా పెద్ద గుట్ట వాడుచ్చింది వాడు పోయినాకా తిన్న తరగని గుట్ట వాడిది
ఉమ్ మీకు తెళ్తలేదండి
వద వది వదాం ప పోతుంది వాళ్ళ కొడుకు దాం పస్తలే వానకు ఫెయిల్ అయిపోయినాక అన్ని పైసలున్నా మా బామ్మారు అసలు ఒక పేరు కూడా తెచ్చి స్థాపిించలేడు
అయ్యో రామచంద్ర అలా చే చేయకూడదు తప్పు పద్ధతి అది
సరే అండి క్షమించండి
ఇంకేం చేస్తారండి ఇంకేం చేస్తున్నారంండి
ఏం లేదు అండి ఏం లేదు అండి ఏం కూర మీరు ఖాళీగానే ఉన్నామంటే ఇప్పుడైతే ఏం లేదు.
స్తునా
ప చేస్తాంది మరి ఫిరాయాకు లేనప్పుడు ఖాళీ పోవకుండా అన్న పోతే పని చేస్తానుని చెప్పాల ఇంకోసార్ మీరు ఫోన్ చేసినప్పుడు పని చేస్తాననే చెప్తేది పని లేకున్నా కాని పని చేస్త నను పనిచ చెస్తాననే చెప్తాను
మరి వేరే పని చేసుకోవచ్చుగా
వీరేపాని వీరప్పని మాకు చేత కాదు
ఎవడ పైసలున అన్న ఇచ్చది నిమకు
అయి బయ గుంచికొచ్చిన బయ బం తాళాల గుంచక వచ్చినా
అవునా మ బడి తారాలు తీసుకతే మరి ఇ తా అన్నాడ
ఆ ఇప్ప దాక వచ్చిండు ఫోన్ చెస్తాడు ఇంకస్త పోయేసరికి ఇంటికొచ్చిండి ఇంటిక వచ్చి సాయంత్రం ఇస్తా నేను ఊరు వేచ్చి అడుకొచ్చిస్తా అంటి నువ్వు డబ్బులు ఇచ్చినాకనే కళాలు ఇస్తా అంతవరకు నన్న అడగకు అది ఇదని అన్న
ప ఇ సాలముండో టయ్యటట
సున్నాని అనా చెప్ప డబ్బులు ఇచ్చి తను సాయంత్రం డబ్బులు ఇచ్చి బం ాలప్ప నాకే ఇర ఇప్పటికీ సంవత్ సంవత్సరం నుండి నన్న అది పనవ ఉన్నా నా ఇబ్బంది పెన్నాం చాలా పనులున్నాయి అవసరాలు ఉన్నాయి అన్న వియలేదు ఫోన్ కూడా ఎత్తా ఫోన్ కూడా ఎక్కలేదు ఇదంతా అవసరం లేదు నాకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి నువ్ బడి దనాాలు తీసుకోచ్చ పో చెకిిన
అవునా పది ఆవు నా కొడుకు నా ముకుమే సుత్తండు నా మామ దేవుడు చెప్తాను మంచిగా ఆడుకుంటారు వాళ్ళిద్దరు కలిసి
కాన కోబ
అవునండి నీక ఎలా కనిపిస్తుంది
నేను నేను ఒకే చూస్తాంట నీ కొడుకుని అంటాను
బామది నమ్ పందుతానడి ఇంకేం చేస్తారండి
మనదడి
మీ ఇంటికి ఎన్ని తాళాలు ఉంటాయి మీ ఇంటికి ఎన్ని తాళాలు ఉన్నాయండి
నాలుగు తాళాలు
అవునా మా ఇంటికి ఎ ఒకటి రెండు మూడు మూడు తాళాలు నాలుగు తాళాలు మా టికెట్
నాలుగు తాళాల
ఇంకా ఎంచేస్తున్నారండీ ఇంకేం చేస్తున్నారంండి
అంటే ఏం లేదండి ఇయ్య ఏం కూర అండిలీయాల
మాది మాడికే పచ్చడా
సగాలు
ఇగా ఏడింటి దాకా పండుకుంటే గట్ ంటందడి
ఏంటండి మే మేం అట్లా పండుకొం మా గురించ్ మీక ఏం తెలుసు అని మాట్లాడతారని బాగా ఎక్కువ మాట్లాడతారు మీరూ ఎప్పుడూ చేసిన కూడా
హుమ్
బాబు ఏడుస్తున్నాడు ఉంటాను మరి
సరే అండి
పస్